హ మీ ఆస్ట్రేలియా షరుూపన్నిరా
పన్నీర్ కాదు మాకు మ హాస్టల్ లో పన్నీర్ కారి లేవు మేము వద్ద అని చెప్పాం వేస్ట్ అది అంత గలీజ్ ఉంటది మా ఆడిపోతుంది టమాటా కర్రీ టమాటా కర్రీ లేదా ఆలుూ ఫ్రై
టమాటాకార్రి కూడా బాగుంటది మీది
కర్రీయే బెట్టారు ఆలు ఫ్రై కన్నా మళ్ళ చెప్పాలంటే కర్రీ బాగుంటది
అ
ఆ ఆలు కార్రి ఒక్కోసారి ఆమె మంచిగా చేస్తాది ఒక్కోసారి గలీజ్ చేస్తాది మసాలాన్న ఎక్ వేస్తది
ఆ
పిచ్చి పిచ్చి చేస్తది తమడగారు ఎప్పటికి మంచి చే అదే బెస్ట్ అనిపిస్తుంది నువ్ ఒక్కదాన్న ఉన్నా తీ ను్వు తీను వంండి దాద ఒక్కదాన్న ఉన్నారు అమ్మ అ మోన్ ఉంటండ
మత వేజ
తొందర పోయినా ఇక వచ్చినమ్మనే వాళ్ళు పోయినా
మీరు రూమ్ళు ఉన్నారా
ఉన్నరు ఎవరు పోలేరు నేను్రా ఒకక్కటే పోయినాం ఇరు వెళ్లేరు ఇల్ళ ఇంటికి ఇళ్ళకి ఎగ్జామ్లు ఉన్నాయి ఇద్దరికి సిద్ధార్థ వాళ్ళకి ఓ తారకేశ్వర్ గురించి తాత చెప్పులే చెప్తుండ అమ్మా తోడు ఏ ఇందాక పిల్లకి తున్నాడు సేమ్ సింకు సింక్ ఉన్నది ఎవరి తాతాలంటే మీ దోస్తనన్నాడు ఆ మీ దోస్తే అ డు అవునా అన్నా పంపు తాత పిల్లని అని చెప్పిన నేను చెప్పేసిన తాతకి అంటే మళ్ళా మా ఆశలు పక్క నాన్నతోనే ఉన్నదట
ఆ
ఆ తాత చెప్తుండు అది మా బాయ్స్ హాస్టల్ ఉన్నదిగా అవతల అబ్బాయే అంట చెప్తుండు క్యాస్ట్ చెప్తుండు ఈ పిల్ల క్యాస్ట్ జెప్తు ఇద్దరు అని అంటుండు పెళ్లిి చేసుకురని అంటుండు తాత అహ్ అ అ ఆ అవునా తాత నేను షాక్ ఇమ్
పెళ్లి వేసుకున్నారా అయ్యారూ మరు ఇట్లుంటే అట్ల
ఉమ్
దేవుడా
వీళ్ళ అన్నారా హలో వాన్ లగేజ అహ వాడ ఆస్టల్ ఫిజ ముందే ఎళ్ళిపోయిండ అంట ఈజీనే న్నది ఈమె ఫీజు కూడా ఇదిలేదు ఇగ మీ ఇద్దరికి ఎట్లా తయారయిందని అని తాత అంటుండు ఒహ్ ఉమ్
ఏ ఏమైంది ఐబీ పిందే ఉంటాదా అయితే
ఏడ ఉన్నదో అసలు అడ్రస్ ఏ లేదు ఫోన్ కూడా చెయ్యదు ఒక్కరోజు కూడా దాన్నయితే బ్లాక్ లోనే ఉన్నది నెంబర్ అయితే అనుకుంటా మొన్న మొన్న తీసినా అనుకుంటా బ్లాక్ లోనే ఉంది ఆ పిల్ల నంబరు ఏం చేయాలితీ పెట్టుకోని కూడా అంత తాత పంపీ తాత అని చెప్ప పేషాను పైసల కోసం మాషడుడు ప్రేమ నాకు చెప్పేసెయ్ పైసల కోసం ఐదు వేల కోసం చూస్తే హాస్టల్ పరువోతు
అది పి లాస్ట్ ఇట్లా జరిగినా కూడా ఏం పట్టించుకుంటాలే అంట అట్లుంటది
ఉం ఊకే అద అక్కడ ఇక్కడ తిరగాల మళ్ళ అవసరమా
ఆ
ఆ ఆ కేేసు ఈ స్టేషన్ ఆస్ స్టేషన్ అంటూ తిరుగు తె ఒక బాగుండదు గలీజు ఉంటది నా గొత్తది బద్ల మద అని పిత్తది నాకు ఆ ఎన్ని రోజు ఉం ఎన్ని రోజులు ఉన్నా పేరు మళ్ళా నాకు కరావై తది చెప్తూనే అన్నట్లే అయన కూడా తాత అన్నకి చెప్తూనే ఉన్నాడు పాపం
నుండి
ఆ న ఒకా దానే ఉన్నా
ఆ
శ్రవ్య కూడా ఉంది స్టా టింగ్ నుంచి ఉంది శ్రావ్య వచ్చి త్రీయర్స్ అయితుంది వంస సెకండర్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చిందా నాకు ఆర్జెంట్ ఏం చూడు
అవునవును
ఇప్పుడ వచ్చిన పిల్ల
ఆహా
సెకండ్ ఇయర్ అన్నప్పు వచ్చింది పక్క రూమ్ లో ఉండే తర్వాత మా రూమ్కి వచ్చింది మా రూమ్కి వచ్చి టూ ఇయర్స్ దాకా అయితే ఓ తదే నోకులో
నా
నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ లో అయిపోయినాంక నాశ మ తర్వాత వాళ్లకి సేమ్ స్టార్ట్ మనసమ్మ తర్వాత వాళ్ళు సమ్మర్ వెకషన్ ఉంచిది వచ్చినాక వాళ్ళకి సెమ్ము
ఊహూ
మన చెమ టైమ్లు వాళ్లకి మిడ్డు ఆ తర్వాత కి సేమ్ ఇయర్లీ వన్సే ఉంటది అలాకి శ్రీ ఇందు
శ్రీ ఇందు
ఇయర్లీ వన్సే ఆళ్లకి
అప్పుడు ఎప్పు
చేసినా అయిపోయింది అనిపించింది అంటే ఆ పల్లది కాదు చగా న బైపిసి
ఏద కట్ చేసినా వస్తుండడి నర్సింగ్ చేసుకున్నా డబ్బులు వస్తుండడి నర్సింగ్ ఈజీ వస్తుండే హైదరాబాద్ లో ఏం హా ప్పడ లో ఈజి వాయి మొన్న న లాస్ట్ నన్ వైన్ దాంట్లోనే చిన్న చిన్నగా ఉండాలి నడుస్
అదే అంటున్నా ఎస్ వి ఎస్ లో కూడా జా మనం ఎస్ వి ఎస్ లో కూడా చేయొచ్చు. ఇంత దూరం వచ్చే అవసరం లేదు ఎస్ వి ఎస్ లో కూడా చేయొచ్చు, చెయ్యాలనుకుంటే స ట ఇట్ వచ్చి నాప్ పైసలు రెండు వేల కోసం ఆశ చూసినాం అంటే, హాస్టల్ లో ఉండాల్సి వస్తాది. ఆ అటున్న అటున్నమనుకో అటున్నామనుకో మంచిగా పోయవచ్చు రావచ్చు చెప్పు
రావొచ్చు
నాకు ఇంకా దగ్గర అయి తది నీ కన్నా కొద్దిగా దూరం అయి తదేమో అని నాగా నాగడుస్ ఆయన పక్క మార్కెలానే ఉంటుండె చక్క మార్కెల్ ఉన్
మా కూడా టూ అవర్స్ ఎ ఉండలేవని
డైరెక్ట్ బస్ మాస్తుం
డైరెక్ట్ బస్సులు మాస్తున్నాయి కదా ఐదున్నరకే ఉంది. నాకు బస్సులు నేను మొన్న ఎక్కువ వచ్చినయి ఐదు గంట ప్లగ్ ఉన్నాయి
సాయంత్రం మంచిగా నల్గిటికి అయి పోయినా ఐదు ఐదున్నర వరకు ఇంటికాడ ఉంటాం
హుమ్
పొద్దున మళ్ళ ఎనిమిది ఎనిమిదిన్నరకు బయలుదేరిన తొమ్మిదిన్నర లోపు ఉంటాం టె మంచి పైసలకి పైసలు ఇంటి తిండి ఇంటికి
మేం మ్యాథ్స్, ఫ్యూచర్ ఫ్యూచర్ అని మ్యాథ్స్ తీసుకు
దండ ఎన్నోరు రైల్వే స్టేషన్ లో క ఇన్ని పట్టాలే ఉంటాయి ఎన్నో రోడ్లు ఉంటాయి అనుకని ఒకసారి ఇదే డైలాగ్ కూడా టిండది తెల్సా మ ఆడవల సారు నింబాయి మ ఆడి అసలు ఎంపీసి ఇష్టం లేదు సరే అ బాయి పిసి తీసుకోమంటే ఈ పాప ఎన్పిసి అని అంటుంది అనంటే ఆత్మకూర్లోనే వన్ పర్తి పోతుంటే ఆత్మగురులనే కలిస్తే బై పసి ఒకటే దారు ఉంటడి సద శివ ఎంపీ సి రైలు పట్టాలకి రైట్ పట్టాల ెక ఎన్ని దారులు ఉంటాది ఏదంటే అన్ని దారులు ఉంటా పిసికి వైపీసి ంటే ఒకటే దధారిలోనే పోవాలి
ఆ
అదే బెస్ట్ మంచి ఆప్షన్స్ ముందులే పాపా అని చెప్పిండు మా నాన్న ఇ్వందో ఆ సార్ చెప్పిన తర్వాత బైక్ మీద ఇతున్నప్పుడు కూడా సర్లే సర్లేని వాడుకో పోయిన తర్వాత సార్ నన్ను అడుగుతునేే భైపిసా అని చెప్తాను అంతే అరే బైకి రాసుకుంటారు తీ అని అంటున్నాడు మాన్న రానేే రన్పోడాడా చెిన
ఆ నిద అలే నంక వాళ్ళ ఆడుతాంగా ఇ
ఆ ఒకదారులనే బెస్ అనిప మన నాన్ననే ఏడన్న ఒకతోని
ఏ నీట్ నీట్ రాజుే నీట్ కూడాడ అచ్చదే
నీట్ రాయకపోయినా వయ బైపీసి చేసిన అయిపోతుండే ఏదో ఒకటి ఫార్వర్డ్ మీ దాంట్లో జాయిన్ పోయి నాలుగు సంవత్సరాలు స్కూల్స్ అయిపోగొట్టుకొని మంచిగా ఇందులోనొ అందులో జాయిన్ అయి అయిపోతుండే చె
ల్యాబ్ టెక్నీషియన్స్ లెక్క కూడా వస్తుండే అందులో
ఇంగ మన కాలేజ్ ల్యాబ్ టెక్నీషియన్ కి పద్దెనిమిది వేలు అంట
మ మనం జాయినయిందమ్మా
పద్దెనిమిది వేల అంట ఆ మా రూమ్ లో ఒక అక్కు ఉండబ్ అప్పుడు వాళ్ల అక్క వాళ్ళ ఫ్రెండ్
ఊ
జాయిన్ అయింది మన కాలేజ్ల కా
ఆ
ఎయిటీన్ థౌజండ్ అంటా
ఆహా
అప్పులున్న వాళ్ళ వాళ్ళు ఆస్లు పెట్టుకున్నారు ఐబి పిల్లే ఇంగేమీ సెట్టు మల ఆ
అ
వాళ్ల పిన్ని వాళ్ళు ఎవరు పెట్టిండ్రుం అంటా ఊ మాకు కూడా జాయిన్ కామని చెప్పింది హాస్ ఏ రెండు నెల్లకు మల్ల ఎందుకు షిఫ్ట్ అవ్వడమా ఇక్కడ వచ్చి మ మంచి పేరున్నప్పుడు ఎందుకు పోొ పోగొట్టుకునుడూ అనేసి ఇక పోలే ఇగ
ఆ
ఎస్కె మార్ దగ్గర ఆంటీ కలిస్తే చెప్పింది ఆ ఆం మా హాస్టల్ కి రండమ్మా అని అంటే చెప్తి అంట్ నాది టూ మంత్స్ అయితయి పోతా అంటే అని చెప్పినాను
అ అవును కదా ఆరోజు అన్నవ్ గదా
ఆ అరె ను కూడా ఉన్నావ్ అనుకుంట ఆంటీ మాట్లాడినప్పుడు అక్క ఆంటీ ఇద్దరు మాట్లాడేరు చూడు
ఎప్పుడో ఇన్నట్లు గుర్తు మత్త ఉందని నేను అన్న అమ్ అమ్ ఇగా తీసుకున్నాం అయిపోయింది గతం గత హా
ఆ
గతం గత హా
ఉమ్ శేషాపోతులే సీ
ఉమ్ ఈ కాలలా పడాలని ఉందమ్మని
అమ్ పడ్డం అయిపోయింది అడ్డం అయిపోతుంది గుడుస్తున్నాము మడేగా మా అమ్మ అయితే ఇరో బస్ ఎక్కితే భయందే కేటప్పుడు చూస్ పండి ఏమన్నా చూ కండేవన్ దేన్ చూడాలే
హ
ఆ పిల్లకి సేల్స్ లో వచ్చినట్టున్న సిరి మా అక్క ఉమ్ జాబ్ వచ్చింది వచ్చింది వచ్చింది అండరు త్రీ మంత్స్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ థౌసండ్ జండ్ అంట ఫోర్ మంత్స్ అయింతర తె ఎవడు ఇస్తాడే
ఇచ్చేటో వాళ్ళు ఉంటారు కొంచమంది కొన్ని టారు
ఉమ్ ఏందో ఏమో నాకు అర్థం ఆ పిల్లతో మాట్లాడదమ అంటే ఇ నాకు అసలు మాట్లాడాలని ఇంటెన్షన్ లేదు ఫస్ట్ ఫస్ట్ నుంచి అయిన మాట్లాడాడి ఒక్కటి ఇవిడు ఉండే హాయ్ బాయ్ అంతే తిన్నావా ఏం చేసినవు అంతే లేని అ అద ఆ సరేలే ఉ సరే